హై అండి. బాగున్నా న
బాగున్నా అండి మీరు బాగ్
అ ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే లేచాం
ఇప్పుడే లేచరా అండి
ఉమ్
ఇంకానీ ఇంకేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ వాల్ల కాలేజీ లేకుండే ఏ ళ్ళలేదు
కాలేజీయా అండి
అవున
ఏం చదువుతున్నారండి హౌస్ వైఫ్ పండి మీము
అవునండి అయిపోయినాయా అండి మరి వంటలు పనులు
అయిపోయినాయండి వంటలు అన్నీ బాక్స్ పిల్లలలకు పెట్టసాను అయిపోయింది
స్కూల్కి వెళ్తారా అండి పిల్లలు
ఆ వెళ్తారండి
నేక్లేసెస్ అండి మరి ఇప్పుడు వాళ్ళు
ఫోర్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అండి
అవునా అండి
మ్ మీరండి టిఫిన్స్ ఇంకా చేయలేదా అండి మీరు ఇంకా
చేయలేదండి
ఏ క్లాస్ ఏ కాలేజీ ఏంటండి
ఫార్మసీ అండి ఫార్మసీ థర్డ్ ఇయర్ ఇప్పుడు
థర్డ్ ఇయరా
అవునండి
స్కూల్ లైఫ్ బాగున్నా కాలేజ్ లైఫ్ బాగున్నా
స్కూలే బాగుండే అండి స్కూలే మంచిగా అనిపించింది నాకు ట్
అవునా స్కూల్ ఫ్రెండ్స్ కలుస్త ఇస్తున్నాడా అండి ఇప్పుడు మీకు
ఆ కలుస్తారండి హాస్టల్లో ఉంటా కదా కొంతమంది ఊర్లోనే ఉంటారు మా సొంతూర్లో వెళ్ళినప్పుడు చెప్తే ఇంటికి వచ్చి కలిసి వెళ్తారండి అప్పుడప్పుడు
ఆప్పుడెప్పుడు
అవునండి
వు ఇంకా చెప్పాలండి ఇంకేం చేస్తున్నారు రోజు ఏం చేస్తారు కాలేజీకి వెళ్ళేసి రాగానే ఈవినింగ్
ఏం లేదండి మార్నింగ్ ఏ లెవ్వడం కాలేజ్కి యెళ్ళడం వచ్చే సారికి ఫోర్ ఫోర్ థర్టీ టిఫై అయితా ఉందిగా బస్సెస్ ఎట్లా అవైలబుల్ ఉంది కొంచెం కాలేజ్ ఇంకా ఆదిదూరమేనండి
ఓకే అండి
ట్ అవుతుంది వచ్చినక కొంచెం కాసేప్. పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి. రాసుకునేది ఉంటే రాసుకొని ఫోన్ చూడాలే ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి డిన్నర్ చేసేసి మల్లికాజ ఫోన్ చూసి మమ్మీ వాళ్లతో మాట్లాడి పడుకుంటానని
ఆ ఓకే అండి మమ్మీ వాళ్ళకి ఇంకా దూరంగా ఉంటారు హాలిడేస్ వచ్చినప్పుడే వెళ్తారా అన్నీ ఇంటికి
అవునండి ఇట్లా వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్ కు గజలుస్స్తాన్
అవునానండి ఇప్పుడు ఉగాదికి వెళ్తున్నారా అండి
చూడాలండి నేను రీసెంట్ గా న సెమ్ అయిపోతే ఇంటికెళ్ళి వచ్చినండి నేను వచ్చి టెన్ డేస్ అవుతుంది
ఓకే అండి హాలిడేస్ ఇస్తారు కదా అండి మీకు
ఇస్తారంండి త్రీ డేస్ ఏ అనుకుంటా కొంచెం ఒక వన్ వీక్ అట్లా ఇస్తే వెళ్తా అండి ఇప్పుడు రంజాన్ ఇ ఇలా కల్స్ వస్తున్నాయి్ కదండి సాటర్డేస్ ఇట్లా ఎక్కువ డేస్ ఉంటేవెల్ళొస్తూండి
డి ఇంకాండి ఎక్కడంండి మీరు ఊరు హలో హలో
చెప్పనండి హలో
ఆ చెప్పండి ఇంకా
మీరే చెప్పాలి ఖాళీ సమయంలో మీరేం చేస్తారండి మరి
ఖాళీ టైమ్లో ఏ ట్వెల్వ్ వరకు వంట పని అవన్నీ అవుతాయండి లేవ మార్నింగ్ లేవగానే పిల్లలకి టిఫిన్ బాక్సెస్ కట్టడం తర్వాత వాళ్లు ఎళ్ళక ఇల్లుకి ఇల్లు తూర్చడమే ఇంకా చిన్న బట్ట బట్టలు వాష్ చేయడం అలా చిన్న చిన్న పనులు ఉంటాయి తర్వాత కొంచెం మిషన్ కుట్టుకుంటాను
అవునునండి మిషన్ వచ్చి మరి బయట తవలే వస్తారా లేకుంటే ఓన్లీ మేము మ్యూట్
లేదండి బయట వాళ్ళు ఎవరి కుట్టామండి నేనే నా మాయి పాప దే కుడతానండి
అవునండి బయట వాళ్ళే ఎందుకు అన్ని మరికుట్టారు
అంటే కొత్తగా నేర్చుకున్నాం కదా ఇప్పుడే ఎవ్వరు ఇవ్వరు కదా అని
వునండి
ఆ ఆ రీసెంట్గా నేర్చుకున్నానండి అందుకే ఇంకా బయట వాళ్ళవి కూడా కుట్టలంటే కొంచెం భయం అయితాది కదండి
అవునండి ఏమన్నా అయితే మళ్ళ వాళ్ళు
ఆ తిడతారు అందుకని ఫస్ట్ ఇంట్లో వాళ్ళవి ట్రై చేసి తర్వాత బయట చూద్దామని అనుకుంటున్నాను
ఇంకా అండి మరి ఇంకేం మైనా హాబీస్ ఉన్నాయా మీకు కాళి మంలో మన ఏమి
ఇంకా ఖాళీ టైం లో ఏమన్నా స్నాక్స్ లాగా చేయడం పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ చేయడం అట్లా చేస్తాను
అవున అండి
అవును ఓకే అండి
ఇంకా అన్ని మరి పడుంగల వల్ల మీకు ఇష్టమైన పడుగ ఏంటంటే ఏది ఎక్కువగా జరుపుకుంటారు
బతుకమ్మ అండి
ఉహు బతుకమ్మ ఫేవరెట్ ఆ అండి మీకు
అవునండి
సొంతురు లోనే జరుపుకుంటార అండి మీ పిల్లలు
లేదు సొంతూర్లోనే జరుపుకుంటామండి ఇంటికి వెళ్తాము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఆ అంతే వెళ్తామండి ప్రతి పండగకి వెళ్తాము
అవున అండి
కూడా వెళ్తామండి
దగ్గరే నా నా అం టే మరి అమ్మ వాళ్ళూరు
సరే
ట్రైన్ కా అండి బస్సుకెళ్తారా
బస్సే-బస్కే కే వెళ్తామండి బస్స్ కే
షాపింగ్ చేసారామండి ఉగాది వస్తుం
లేదండి చేయలేదు స్టార్ట్ చేయ్యాలి ఈరోజు వచ్చేయ్ చేద్దాం ఇంగా
ఇప్పుడు-ఇప్పుడు ఇయర్ లో ఫస్ట్ పండగ అనుకుంటున్నా అండి ఉ అందరు ఎక్కువగా కొత్త బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు వేసుకుంటారు కదండి పండగ రోజు
ఆ అవునండి వేసుకుంటారు మెము కూడా తీసుకోవాలి ఇంకా లేదు తీసుకోలేదు ఇంగా రేపు స్కూల్ ఉండదు కదా అండి రేపెల్లి షాపింగ్ చేయాలి వెళ్ళి మమ్మీ వాళ్ళింటికి వెళ్ళాలె.
ఔనా అండి.
వెళ్ళి అక్కడ పిండి వంటలు చెయ్యాలండి.
ఏమేమ్ చేసుకుంటారండి మరి పిండి వండలంటే
అవి, గ్యారెలైన్లు, పూస అండి. కార లడ్డూలు అవి చేస్తామంని.
వచ్చా అంని మీకు అన్ని జేయడంమ్మ్ గారెలు, చట్నాలు
ఆ అవర్ అవి వచ్చు కాని లడ్డూలు పాకం పట్టడం ఒకటి రాదండి మమ్మీ చేస్తది అది
అవునా, అవునండి అరిసెలు జేయడం వచ్చా అండి మీ తింటార
ఆ తింటామండి అరిశెలు ఆ చేయడం పాకం రాదు కాని చేయడం వచ్చండి ప్రాసెస్ అంత ఒచ్చు కాని అదొక పా కమ్ మొక్కటి రాదండి.
అవునా అండి.
మ్ ఔనంని.
ఇంకా అన్ని మరి ఉగాది పచ్చడి ఎస్తారు కదా, ఎలా ఎస్తరు ఉగాది చ్చర దానికున్న ప్రత్యేకత ఏమి ఏం రంని మరి
ఉగాదిలో మ్మ్ ఉగాది రోజు పూర్ణాలు, భక్షాలు చేస్తారంని.
అవునండి.
వి ఇస్సన్ ఆ వి అవిస్స్ స్పెషలు, ఇ ఉగాది పచ్చడి అంటే చింత పంన్ చింతపంను, కొత్త చింతపంను నానబెట్టి ఇంగొక మామిడికాయ, మామిడిపూత, మామిడిపూతేసి కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం ఏడు రకాల రుచులతో చేస్సారండి
ఔనండి.
మ్ ఇంకా అన్ని
చెప్పాలండి మీరే
ఉ హాలిడే ఉన్నప్పుడు ఇంగా ఇన్ హాస్టల్నే ఉంటారా ఎటన్న బైటికి మూవీస్ కి అట్లా బయట
లేదండి పెద్దగా మూవీస్ సూసే అలవాటు లేదంన్ ఉ టీ ఇగ్ రూమ్ లోనే ఉ త్త మండి ఎక్కువుగా అసైన్మెంట్లు ఇచ్చారు. అ అవి రాసుకోవాలిగా
హుహు, అట్ల మామూలుగా బయటికి వెళ్ళేసి రారా అండి, కొంచెం టైబ్ పాస్కి అల ఈవినింగ్ టైమ్ లో
ఎళ్తామ్ అండి ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఆ పార్క్ ఎళ్తాం అప్పుడప్పుడు నేను మా ఫ్రెండ్స్
ఉ అవునా అండి. నమీ వాళ్ళు కూడబ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటారా అంని.
లేదండి మమ్మీ డ్యూటీ మమ్మీకి ఉంటది నేనే కావాలికప్పుడు
అవునా అవును
అవునండి
ఇం ఇంకాని
ఎక్కువగా రానన్నీ నేను వెళ్తా డాడీ వస్తారండి కలవనికి ఇప్పుడు అవునండి
డాడీ వచ్చి చూసి వెళ్తాడు. నువ్వు ఇంకా మీరు మీరు వెళ్తారా ఇంకా అప్పుడప్పుడు పండగలకి.
అవునండి హాలిడే దొరకితే వెళ్ళిపోతా అండి.
ఉమ్ ఇప్పుడు కాలేజీ పిల్లలు అట్నే హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఇంటికి వెళ్దాం అనే ఉంటది.
ఉమ్ అవునండి
ఉ ఉ
ఇంకా అండి మీకు అక్కలు చెల్లెలు తమ్ముడు ఉన్నారా లేకుంటే మీరు ఒక్కళైన
లేదు చెల్లె ఉంది అన్నయ్య ఉన్నాడండి
అవునండి ఏం చేస్తారు మరి వాళ్ళు
అన్నయ్య పోలీస్ అండి చెల్లె హౌస్ వైఫ్ అండి
అవునండి
అవునండి అన్నయ్యకి ఇద్దరు పాపలు
ఎవరి ఇష్టం అండి మరి మీరు ఎ మీకు ఎక్కువగా అన్నయ్య ఇస్టమా చెల్లి అంట ఇస్తం
ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే అండి.
అవునండి పేర్లుంటండి మేము
పేర్లు అండి చెల్ల పేరు సృజన అన్నయ్య పేరు హరీష్
అవున అండి
ఉమ్ నా పేరు శృతి
ఒకే అండ్
ఉమ్ మీ నేను మా చెల్లే ట్విన్స్ అండి.
అవునా ఒకటే రోజా అండి మరి మీ బర్త్ డేస్
ఆ ఒకటే రోజండి బర్
వావ్ బాగుంటదండి అట్లా
అమ్ కానీ ఇద్దరం ట్విన్స్ అంటే అస్ అసలెవర్ నమ్మరు
అవున అండి ఎందుకట్ల మరి పోలికలు మమ్మీ నాన్న పోలికలు వచ్చినాయి అనుకుంటా
ఆ
అమ్మక్ అమ్మగారికి ఆహ్ అమ్మ పోలికలొకరికి నాన్న పోలిక్ లోకరికి వచ్చినట్
ఆహ్ అట్నే వచ్చి యండి అసలు ట్విన్స్ అంటే అసలు వీళ్ళిద్దర్
కలిసి జరుపుకున్నారా అండి మరిప్పుడు మ్యారేజ్ జేసై టైం అయి దూరం ఉంటర్ కదా
ఇప్పుడు కలిసి జరుపుకోట్లేమండి. ఇంకా విడి విడిగనే జరుపుకుంటున్నాం. అప్పుడు ఒకేసారి జరుప్
చిన్నప్పుడు ఇ స్కూళ్లలో ఇంటర్ వరకు కలిసి జరుపుకున్నారండి
జైనంకా ఇంగ లేదండి ఎవరిది వాళ్ళమేసుకుంటున్నాం ఇగ
అవునా అండి మ్యారేజ్ అయినాకా ఒకసారి కూడా జరుపుకోలేదా అండి మరి కలిసి
ఆహ్ ఒక్కసారి జరుపుకున్నామండి
అవున అండి ఎట్లాం న్పిస్తదండి మరి ఇద్దరు కలిసి బర్ ర్తడే జరుపుకోవడం సేమ్ సేమ్ డ్రస్సులేసుకోవడం స్కూల్ అవునండి
ఉమ్ అని చాలా బావుంటది చెల్లెఐకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఈ అన్నయ్యకి ఇద్దరు పాపలు ఉమ్ అన్నయ్ వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు మీరండి మీరెంత మంది?
నేను మా తమ్ముడండి తమ్ముడు ఇంటర్ జేస్తాండు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది
ఊహ్ ఒకే
ఆహ
ఇంక
నాదిప్పుడు ఫార్మసీ తమ్ముడిప్పుడు ఇంటర్ అయిపోయిందం
ఉమ్ ఒకె హస్టలేన తమ్ముడు గోడింక
లేదండి సొంతూర్లోనే చదువుకుంటడు
ఎక్కడండి మి ఊరు
వరంగల్ దగ్గరండి
ఊహు వరంగల్ దగ్గర పక్కన ఏ ఊరు
మోబ్బాలన్నీ
మా అబ్బాయ్ నా
అవునండి
ఓకే అండి సరే అండి మరి
ఓకే అండి మరి
ఆ బాయ్ అండి థ్యాంక్ యూ క్యూ అండి